ఏని
ఏం చెయట్లేదు ఇప్పుడే పని అయితే కూర్చొని టీవీ చూస్తున్నా
మొన్న ఉమెన్స్ డే స్పెషల్ ఏం జేశారు
ఉమెన్స్ డే స్పెషల్ ఇంకా అంతగా ఏమో సెలబ్రేట్ చేసుకోలేదు ఫ్రెండ్స్ ఉంటే చుట్టుపక్కల పార్టీ లాగా జరుపుకున్నం అన్నమాట
ఊహు మేము గుడా మా పాత స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ ఉంటే ఎళ్ళాము ఒక పార్కుకెళ్ళి అటు నుంచి అటు గుడికెళ్ళి ఇంకో హోటల్కెళ్ళి ఫోటోలు దిగి వచ్చేసాం
ఉహు హోటల్లో ఏం తిన్నారు
మండీ అదేంటది ఫస్టేమొ ఆ మండి తిందాం మని అనుకునే వెళ్ళాము వెళ్ళాకేమో తందూరి చికెన్ ఉ ఎంతో చెప్పారు రేట్ టూ ఫైవ్ హండ్రెడ్ చిల్లరే ఉంది సరే లేని తందూరి చికెన్ ఒక ప్లేట్ చెప్పి మళ్ళా ఫ్యామిలీ ప్యాక్ అంట ఇంకా మండీ చెప్పకుండా ఫ్యామిలీ ప్యాకే ఏదో సిక్స్ మెంబర్స్ సరిపోద్దంటే అది జెప్పాం ఆ తందూరి దిని ఇంక తినలేక సగం ఉంటే ఇంకాళ్ళు పార్సుల్ కట్టిచ్చుకొని ఒక ఇద్దరు ఇంటికి దీసుకెళ్లిపోయారు నేను ఆరోజు మళ్ళీ ఇంట్లో మడి బిర్యానీ జేసాను
అవును ఉ
ఉహు నాకసలు తిన బుద్దుగాల సగము మధ్యానం దిని మళ్ళ సాయంత్రం ఆ తందురి తినేటప్పటికీ పొట్ట ఫుల్ అయిపెంది
ఊ హు సినిమాకేమి వెళ్ళలేదా అంద్రూ కలిసి
సినిమాకి ఏమి వెళ్ళాల ఏం సినిమాలు ఉన్నాయ్ మంచివి వెళ్ళడానికి అని సెళ్వళ్ళలా అది అందరం కలిసి మళ్ళా ఆడకన్న ట్రిప్ వెళ్దామని అత్తా ఉన్నారు ప్లాన్లు చూడాల ఏదో ఒక ఊరు ఎళ్ళాలే ఏదో ఒక ఆదివారం సెలవు జూసుకొని
అవును అంటే అప్పుడప్పుడు అట్లా ఎళ్తా ఉంటే కొంచెం రిలీఫ్ గా ఉంటది
అవును ఆ మనకేమో పొద్దున్నే వెళ్లిసి సాయంత్రానికి వచ్చే ఊళ్ళయితేనే ఒక నైట్ రెండు రోజులు ఉండాలంటేనేమో ఉం
ఓ అవును
అట్లా ఎల్లి వచ్చేడప్పటికి టైడ్ అయిపోతాం మళ్ళీ తెల్లారి పరిగెత్తాలి గదా
అవును ఊ
అది చూడాలి ఇంకా హాలిడేస్ రెండు రోజులన్నా సెలవత్తే అప్పుడు ఇంకేదన్నా ట్రిప్లు ప్లాన్ చేయాలి.
హ్మ్ ఇక్కడ మేము అందరం కలిసి సినిమాకి వెళ్దామని అనుకున్నాము. ఆ మళ్ళీ ఫ్యామిలీతో ట్రిపెప్ సినిమాలు ఏమున్నాయిలే అని ఇంకా డ్రాప్ అయ్యామ్. అన్మాట. హ్మ్
చేస్కపోతుంది. నా వెళ్ళేటప్పుడు మొన్న నేను చె క్రాలు చేసా మినువులు మినువులు తెల్ల మినువులు ఏం చేసి వేప్ పిండి మూడు ఇది ఒకటి గ్లాసు మినుములు కొంచెం బరగ్గా పట్టానేమో చక్రాలు వేస్తే కరకరా అని పంటి
హ్మ్ మినులా ఇంక బాగా అవ్వలేదేమో.
ఇంకొంచెం పట్టిచ్చుంటే సరిపోయేది చెక్కలు ఎంటో గట్టిగా ఉన్నాయి బట్ట టరేస్ చేసా అయినాగాని. టపా టపా నవళాల్సిస్తోందాట్నీ. బట్రేసాను బాగానే వేసా బటర్ అంత బట్రేసా కాతే బీ ఆ మా ఎదురింటి అమ్మాయి బియ్యం అడిగింది రేషన్ బియ్యం నన్ను. సరేలే ఎటు నా కూడా బియ్యప్ పిండి కావాలి ఇద్దరికి కలిపి ఏం చేసేయి అని చెప్పా. అట్లే ఆ పిల్ల ఏం చేసింది అట్లా మాముూలుగా ఆరయ్యకుండా. కడిగేసి ఎమ్మటే నానబెట్టిందంట మరి దాని వల్ల ఏమో కాని ఆ అమ్మాయి చేసిన ఆ చె చెక్కలు కూడా అట్లే ఉన్నాయి. నల్లగా అంటే బాగా వేయించాల్సి వస్తుంది తెల్లగా ఉంటున్నాయి లేదంటే బాగా మాడిపోతున్నాయి గట్టిగా. తన్ చేసినయ్ అలాగే ఉన్నాయి నేన్ చేసినయ్ అలాగే ఉన్నాయి.
హ్మ్
మళ్ల ఏమోనని అనిపించ్చింది నాకు.
ఆ నానబెడితే అంతే అనుకుంటా.
మాములుగయితే నేను ఎమ్మటే కడిగేసి వడబుట్టలో వేసి నీళ్లు కారిపోంగానే పైన క్లాత్లో వేసేసి వస్తా.
ఉ మేము అంతే నాన్ బెట్టం బియ్యం. ఉ నానబడితే అంతే గట్టిగుంటయ్. ఉమ్
కజ్జికాయలు చెడు నేర్చుకోవాలి చేసావా ఎప్పుడన్నా కజ్జికాయలు.
కజ్జికాయలు చేయలేదు చల్ల చక్క చేసా ఒకసారి.
చల్ల చక్రాలు చేత్తా నేన్ కూడా. కజ్జికాయలే చెయ్యాలి హ్మ్
మైదా పిండితోనా గోధం పిండితోనా
ఒకసారి గోధుమ్ పిండితో చేశాను మా చు చుట్టాలు వచ్చినప్పుడు మా ఇంటికి ఒకసారి మైదం పిండితో చేసా. సాను ఒకసారి రెండు మిక్స్ చేసి చేసాను.
ఆ
గోధుమ పిండితో చేసినవి బాగున్నాయి మైదా పిండి ఎంటో గట్టిగున్నాయ్. రెండు కలిపినవి బానే ఉన్నాయి ఒకసారి గోధుం పిండితో చేసినయ్ ఎందుకో కుదరవు అందుకే ఎవరు చేయరు. అది ఏమవుతుందంటే చపాతీలా సాగుతయి. అది ఎట్లా పిండి కలిపేవాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ కానీట్లయితే.
అవునువును నేను తిన్నా ఒకసారి మా ఆ ఒకసారి మా పక్కనోళ్ళక్ ఇప్పుడు చేసారు గోధుమ పిండితో అసలు కుదరలేదు
ఉ
మైదాపిం అని మైదా పపింండ అయితే బాగా వస్తాయి
ఆ ఒక ఇద్దరు ముగ్గురనా ఉంటే మానకచ్చ కోడానికి బాగుంటది ఒకళ్ళ మేము చెయ్యాలంటే చెయలేం అప్పుడు మా ఇంటికి చుట్ట పట్టాలు వచ్చినప్పుడు మేముమిద్దరం కూర్చొని ముగ్గురం కూర్చొని చేసుకున్నాం
ఇవం పెట్టావు అందులో
అందులో ఇది ఈ ఎం ఎండు కొబ్బ బేల చెనగా పప్ప ఏయించ సనగా పప్ప అన్నిీ మా చుట్టాలే ఊరు నుంచి వచ్చేటప్పుడు లోపల పూడంతా పిండి కొట్టుకొచ్చారు అది ఎట్లా కొటిరో నాకు తలేదు లోపల పొడంతా కి పిం కొట్టుకొస్తతే ఇక్కడ పిం ఏం పం కలిపాం రెండు రకాలు కలిపాం ఒక రోజు అది ఒక రోజు అది రెండు రోజులు చేసాం దాన్ని మొత్తం కలిపేసి
ఉ ఊహు బానే ఉంటాయి అట్లా చేస్తే
బాగానే ఉన్నాయి కొన్ని బాగున్నాయి అంటే మైదా పతో చేసుకు కొన్ని కలవల కొన్నిసరి కుదరలా గాని మిగిలి బాగానే ఉన్నాయి అయ్యన్న ఒక్కసారి కదుతుడుతే ఒక్కసారి కుదరావు
అవును అప్పుడప్పుడుకస్తతే బాగుంటు అంటా అసలు బాధట్ం కూడా ఇష్టంగా కొన్ని కోస బాగుంటాయి
ఉ అవును
మేం చెయడం తక్కువేలే పిండి వంటలో
ఎందుకు చిన్నప్పుడుేమో ఆ కొబ్బరిను బొంబయిలో వేస్తారు అఐన వచ్చేయి ఇప్పుడుే అఐదుచ్చ క్లాసులు
అలా అయ్య కదాక్కువ చేస్తా ేది ఇప్పుడు రకర పెడుతున్నారు స్ట ఉ అప్పుడు చిన్నప్పుడుయితే ఎక్కువ అయ్యే ఉండేవాళ్ళు కొబ్బరి పంచదార బంబై రవా
ఆ ఆ అవును రూపం కూడా
అదే గుత్
గుప్తావకాయ టిఫిన్
టిఫిన్ లా ఇంకా చపాతి చేయాలి పిల్లయిపోయిను ఇవాళ్ళతోనే అయిపోయినాయి ఉ
ఇవాళ అయిపోయినా వేసుకోవాలి గ్రైండర్ని మొన్న వేసానమ్మా
హ అను
మా చుట్టాలు ఇవాళు వేసుకుంటున్నారంట గ్రైండర్ బిజీగా ఉన్నారు పూన్్యత్
ఉ అదే కే ఎండాకాలం వచ్చిందిగా అందరుూ పచ్చళ్ళు పట్టడంంలో బిజీ బిజీగా ఉన్నారు
హ ఏం పచ్చళ్ళు పడతారో ఏంటో
మామిడికాయ పడుతున్నారు ఉసిరికాయలు ఆటాలు చెంతకాయ పంచాడు రకరాలు
మ్మ్
ఒక్కొక్కలు ఒక్కొ ఐటం పెడుతున్నారు మీ అందరు వడియాలు కూడా పెట్టాలి అనుకుంటున్నారు
అనుకుంటున్నారా ఈ ఎండకి పైన వడియాలు ఎండాకి
మ్మ్
ఏమి ఏమన్నా పెట్టాలన్న క్యాంపెనింగ్ ఉంటే ఎళ్ళి వచ్చాడు అప్పటికే సిక్స్ అయితాది
మిము
అ
ఆ
ఇళ్ళాకి వాళ్ళాకి వద్దికాలు లేవు అందుకే ఈ సంవత్సరం జాగితారు
అంతే తినేవాళ్ళుంటే పెట్టుకోవాలి కాని
ఆ
తినేవాళ్ళు ఉంటే పెట్టుకోవ
నిజంగా ఇన్నన్నాయి పోయిన సంవత్సరమే ఇయ్యి ఏంది ఈ సంవత్సరం ఇలా సాగిస్తే
హ
చెముక్కయ పచ్చడి బట్టర ఎప్పుడన్న
ఆహ లేదు పట్టలేదు ఆహా లేదు మొన్న మా పక్కన వాళ్ళు ఇచ్చారు పెట్టారంట వాళ్ళు
ఆహా
అది ఇచ్చారు ఏదో ఒక రకంగా ఎట్లా పట్టారో ఇవోగాని అంత బాగలేదు
పెసన్న బ్బ ఎప్పుడు పడతాయ ఎందో ఉంటడ అది ఏమో అబ్బ పరస చాలా కష్ట ఇలా చూసి జాగ్రాత్త గా పట్టుకోవాల్ల
మ్మ్ అవును
చింతకాయ పచ్చడి పెడుతున్నారు మా చుట్టూ
హ్మ్ చింతకాయ పాచ్చడా
అవును
అవున
అట్లా మోత్తం నూరలే
మీకు అక్కడ దొరుకుతాయా చింతకాయలు అవి
చింతకాయలు కాదు కాని చింతపండు కాయలు తెగ అందరూ ఎండలో ఎండ పెడుతున్నారు చి ఇక్కడ బాగా దొరుకుతాయి పచ్చి చింతకాయలు ఏమ్ చూడలేదు కాని చింతపండు చాలా మంది ఇళ్ళ ముందు మంచాలేసి ఆరబెడుతున్నారు చింత ఎవరు నమ్ముతారా అని చింతపండు తీసుకోవాలి చింతపండు కూడా ఉన్నట్లా ఇంట్లో
మ్మ్
ఇప్పుడు అందరికి బాగా చింత తోటలు బాగుంటాయి అబరివాట్లే ఉన్నాయి చూడాల సరే అయితే మళ్ళా చేస్తానండి బాయ్